అయింది
హాయ్ హాయ్ బాగున్నారా.
ఆ బాగునండి మీర ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి
ఏంటండి అందరు వచ్చారు. పిల్లలు హాస్టల్ నుంచి
ఆ వచ్చేడంండి. మాకు పెద్ద ఫ్యామిలీ సిబ్లింగ్స్ అందరుూ ఉంటాము. నాలుగు అక్క చెల్లెలు తమ్ముడు ఇట్లుంటే ఇ అందరు వస్తా ఉంటారు. కదా
కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవాళ్ళండి. ఓకే ఇంట్లో నాలుగు రా ఐదుగురు రు ఫ్యామిలీ అంటే నలుగురు కొడుకులు నలుగురు కూతురు అట్లా అట్లు ఉండే వాళ్ళుండి. కానీ ఇప్పుడు అందరుూ ఒకళ్ళద్దరే చాలా అనుకుంటున్నారండి.
ఎం లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది కదండి.
అవునండి అవును ఒక కాస్ట్లు అన్నిటికిీ ఒకప్పుడు చిన్నప్పుడుతో పోల్ స్టే ఇపుడుకి చాలా కాస్ట్లు పెరిగినయి అండి.
ఇప్పుడు రోజువారీ ఖర్చులు పెట్రోల్ అయితేయింది. రైస్ అయితేంది, పప్పు అయితేంది ఇట్లా ఉంటాయి కదా ఇవి కాస్ట్ పెరిగిపోతాంంటే. మనకి ఎఫెర్ట్ చేయలేము లివింగ్ కాస్ట్ పెరుగుతుంది. అన్ని పెరుగుతున్నాయి మనం సంపాదించే సరిపోవట్లేదు. కూడా కుటుంబన్ని ఇవాళ రేపు ఒకళ జాబ్ చేస్తారు పోట్ ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది.
అవునండి అవును ఇంకోటిటండి పిల్లలకి మనం పై ఎట్లా బిహేవ్ చేయాలి. పెద్దవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళు చెప్తా ఉండాలండి పిల్లలకి వాళ్ళు అప్పుడు మంచి మార్గంలో ఉంటారు. కొంతమంది అండి కొంతమంది అండి కొంతమంది ఏంటి మీ పిన్నీ టు బాబాయిలు అంట తెలియక వాళ్ళు మనం ఏదైనా ఫంక్షన్ క వెళ్ళామ వాళ్ళు మనకి ఏమవుతారు, మమ్మీ వాళ్ళు మనకి ఏమవుతారు డాడీ అని అడుగుతా ఉంటారు పిల్లలు. మనం మన హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ అయినా ఏమైన్నా హాలిడేస్ ఎక్కువ రోజులు ఉంటాయి కదండి. మళ్ళీ కొంచెం అట్లా పలెటూర్లలో తీసుకెళ్ళి మా నాయనమ్మ అమ్మమ్మ పిన్ని బాబాయ్ అని చెప్పాలండి. కొంతమంది తెలియక ఆంటీ అంకులు అంటారండి పిన్ని బాబాయ్. అబ అనక పెద్దయినా, పెద్దమ్మ తెలియక ఆంటీ అంకులు అంటూ ఉంటారు.
ఓకే ఇప్పుడు ఎట్ందంట అండి పిల్లలు కూడా మనం మంచి పద్ధతులు నేర్పియాలి. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా డిపెండెంట్గా చూసారు. ఇప్పుడు కొన్ని కాలేజీలలో కొన్ని స్కూళ్లల్లో చాలా మంది డిప్రెషన్ గురయ, ఇంజనీరింగ్ కాలేజీలు గానీ ఐఐటి కాలేజీలు గానీ ఇట్లాంటి ఇలాంటి కాలేజీలో ఆత్మహత్య అచ్చం జరుగుతా ఉన్నాయి
ఆ విన్నానండి నేను కూడా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అండి మనం ఎక్కువ స్టిట్ లాగా స్టట్కి చెప్పకుండా. వాళ్ళకి నచ్చింద చదువుకుంటూ వాళ్ళు ఇష్టంగా చదువుకునే విధంగా చూడాలండి మనం ఇదే చేయ్యాలి. అదే చేయాలని చెప్పొద్దు పిల్లలకి
అవును వాళ్ళు చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నడి. అడ్జస్ట్మెంట్ లేక తెలియక పిల్లలు ఎట్లున్నావ్ ఫీలయిపోయి చాలా మందిరు చూస్తూ ఉన్నారు, చాలా మందిరు జాబులు వచ్చిన వాళ్ళు చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. జాబు లేె కొందరు ఐఐటీలల్లో జా రా కొందరూ వ
అవునండి అవును విన్నా నేను కూడా ఇంకోటి ఏంటంటే పిల్లలకి మనం చెప్పాలండి కొంతమంది ఏంటి జలసాగా వన్ మంత్ కి ఒకసారి పార్క్ వెళ్ళడము అంటే లాంగ్ ట్రిప్స్ చేయడము ఇప్పుడు హో రెస్టారెంటలకు వెళ్ళడము ఇట్ల వెళ్తా ఉంటారు మనీ అంతా వేస్ట్ చేస్తా ఉంటారు మనం వాళ్ళకి చెప్పాలండి పిల్లలకి ఇట్ల వేస్ట్ చేయొద్దు మన మనీ చాలా అవసరం ప్రతిదానికి మనీ మనీ లేనిది మనకి ఏం కొనలేము అని చెప్పాలండి
అవును ఇప్పుడు ఫైనాన్షియల్గా డౌన్ ఉంటే సడన్ గా హెల్త్ హెల్త్ డిస్టర్బ్ అయిద్ది మనీ లెవెల్ చాలా ఇబ్బంది ఇప్పుడు సడంగ ఏమన్నా అవసరాలు వస్ ఏ అట్లనే ఇబ్బంది అసలు
మీర అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం మనీ ఇప్పటి నుంచి సేవ్ చేయడం తెలుసుకుంటే పిల్లలు రేపు పొద్దున అంటే కొంచెం పెద్దగా అయ్యాక మనం ఏమైనా కొన్నాక ఇల్లు గాని మనం ఏమైనా అపార్ట్మెంట్ గానీ ప్లేస్ గానీ కొన్నా చాలా మంచి స్కోప్ ఉంటదండి కానీ ఇప్పుడు చూడండి కాస్ట్ అన్నిటికి పెరిగిపోయాయి ఒకప్పుడున్న కాస్ట్ అప్పు లేవు ఇల్లుళకి కానీ ఈ చూడండి ప్రతిఒక్కటి దానికి కాస్ట్ పెరిగి పోయింది అండి ఈవెన్ ఇల్లు కట్టుకొనే మెటీరియల్ కూడా కాస్ట్ పెరిగిపోయింది
నుంచి మ్యారేజ్ అయినా దగ్గర నుంచే మనం బడ్జెట్ కూడా ప్లానింగ్ చేసుకోవాలి ఫ్యామిలీలో కుటుంబంలో
అండి అవును ఇంకోటండి పిల్లలకి మనం ఒక అమ్మడు కుటుంబం అంటే ఏంటి చిిన్నమ్మ పెద్దమ్మ మనం ప్రేమగా ఉండడము అట్లా మంచి బాధ్యతగా ఉండడం కొన్ని నేర్పించారండి పిల్లలకి
ఖచ్చితంగా అండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో అది వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతది
వాళ్ళకి చెప్తేనే గా తెలిసేది
అంటే వాళ్ళు లైఫ్ లో వాళ్ళు లీడ్ చేయ మనం రేపు పోదునా ఉంటామో ఉండమో పెద్ద వయసుే కలాంటప్పుడు వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఎలా బ్ర ం సొసైట్ ఎ ఎలా మెళగాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇట్లా అన్ని కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా త వస్తా ఉంటది
అవునండి అవును మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కర్ట్ ఇంకోటిండి ఇప్పుడు మనం ఇప్పుడు చిట్టిల్లా గాని ఇప్పుడు కొన్ని కొన్ని స్కీములు వచ్చాయి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లు గాని అంటే చిన్న కొంచెం కొంచెం అమౌంట్ స్టార్టింగ్ నుంచి కట్టుకుంటే అవి పెద్ద అమౌంట్ లా తనైతయ్ గదండి ఇప్పుడు సుఖన్య పథకం ఉంది అట్లా సుఖన్య పథకం అలాంటివి ఏమన్నా పిల్లలకి ఇట్లా చెప్పాలి కింద కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చెయ్యి అవి రేపు పొద్దున్న యూజ్ అవుతాయి అని మనం చెప్పాలండి
అవును రైటే అండి
మనం హెల్తీ ఫుడ్ ఇస్తేనే కదండి పిల్లలు హెల్తీ ఉండేది
అవును ఇప్పుడు పిల్లలు హెల్త్ ముఖ్యమే మనం ఫైనాన్షియల్ అన్నీ చూసుకోవాలండి ఏం చేయాలి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వేరే నా వర్క్ చేయలేం మనం వచ్చే జీతంలోనే ఏదోటి అడ్జస్ట్ చేసు డు కొంచెం చూసుకొని చేయాలి
అవునండి అవును మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ కి ఒక్కోళ్ళు జాబ్ చేస్తే సరిపోతుదండి ఇద్దరు చేయాల్సి వస్తుంది
అవును అవును మనీసఫీస్ ఉండట్లేదండి ఖర్చులట్ట ఉన్నాయి
అవునండి ఒకప్పుడు కాస్ట్లకి ఇప్పుడు కాస్ట్లకి చాలా తేడా ఉందండి రైస్ రైస్ చూడండి రైస్ కాస్ట్ కూడా పెరుగుతూ పోతుంది
అన్ని కాస్టే అండి ఇప్పుడు మన బట్ లాగా నుంచి అడ్జస్ట్ ఇప్పుడు చూడండి అప్పట్లో మన పెద్దోళ్ళు వేసుకుంటే చిన్నోళ్ళు వేసుకునే బట్లు బుక్కులైనా పెద్దోళ్ళయి నెక్స్టోళ్ళు చూసినం ఇప్పుడు అట్లా కాదు ఎవరి వాళు కొత్తవి కొనుక్కోవాలి అప్పట్లో ఒక్క రూమ్ లోనే అందరు ఉండేవాళ్ళు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నా కూడా మనకు సరిపోవట్లేదు అట్లా అడ్జస్ట్మెంట్ ఫుడ్ ఐటెమ్స్ అన్ని వాళ్ళ మైండ్ సెట్ అన్ని మారినయండి
అంతేయండి ఇకోట అండి మనం ఏం ఏంటంటే ఒక ఫ్యామిలీలో మన అమ్మ నాన్న పిల్లలే కాకుండా మన పెద్దోళ్ళు కూడా ఉంటే మన అత్తయ్య మామయ్య మన అమ్మ నాన్న కూడా మనతో కలిసి ఉంటే చాలా బాగుంటందండి
అవును అవును
మన వాళ్ళు అప్పుడు వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు ఓల్టేజ్ వాళ్ళ చిన్నప్పుడు టైమ్ లో ఉన్న అన్ని సిచువేషన్స్ అన్ని పిల్లలలకు చెప్ ఉంటే వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు అంటే చదువుకుంటేనే మనకి ఇది మా నాన్నగారు ఒక మాట చెప్తారండి ఇప్పుడు చదువుకో నయన చదువుకో తండ్రి చదువుకుంటే నీ కాయ కలుగునలు మా ఊరికి చెప్తూ ఉంటారండి మా నాన్నగారు
మీ ఫ్యామిలీ సాంగ్ అండి అది
అవునండి మా నాన్నగారు ఊరికే చెప్తూ ఉంటారండి చదువుతుంటేనే అని కంఫర్ట్స్ ఉంటాయని అట్లా మనం మన పిల్లలకి చెప్పుకోవాలని చెప్పుకుంటే మాకు తెలుస్తుంది కదా
అవునవును మనకోచ్చిన కష్టం వాళ్లకి రా ఉండాలనే కదా ప్రతి పేరెంట్స్ మనం కోరుకునేది ఏంటి మనం కష్టపడుతున్నటు మనం సఫర్ అవుతున్నట్టు మన పిల్లలు సఫర్ అవదు అనేసి మనమైనా కోరుకునేది
కానీ ఇప్పుడ అప్పుడున్న ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు ఏమి ఇప్పుడు లేవండి కొంతమంది ఏం చేస్తున్నారండి వింటూ ఉన్నాను నేను కొంతమంది అమ్మ నాన్న కొంచెం ముసలోళ్ళు కాగానే ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టేయడం అలా చేస్తు రండి
అవునండి భార్యాభర్తలు ఇద్దరు చదువు పోతే వాళ్ళ ఉద్యోగం చేసుకునేటే ఎవరు తీకునే వెళ్ళరు లేనప్పుడు ఏం చేస్తు వాళ్ళు ఊళ్ళు ముందుకోవాల్సి వస్తుంది అంటే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు అవగాహన అంటే వచ్చి సిచువేషన్ బట్టి కొంతమంది అలా చేసుకుంటూ ఉన్నారు
అవునండి అవును మీరు అన్నది కరెక్టే అండి ఒకప్పుడే అండి మనం అసలు మన గ్యాస్లుని ఏం లేవండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేది గోబర్ గ్యాస్ తోటి వంట చేసుకునేది ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది అండి పిల్లలు కూడా అండి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళామ అనుకోండి ఫోన్ కి అడిక్షన్ అయిపోతున్నారు గేమ్స్ ఆడుకోవడము మూవీస్ చూడ్డము అదే ఎడిక్షన్ అయిపోతుంది ఒకప్పుడు ఏంటి మనం ఏదనా పెళ్ళిళ్ళక వెళ్ళామంటే అందరం కలిసి కూర్చోడము భోన్ చేయడము మాట్లాడ అట్లా చేసేవాళ్ళం కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ ఇప్పుడు అందరూ ఫోన్ ఎడిట్ డక్ట్ అయిపోయారండి సోషల్ మీడియా బాగా యూస్జ్ చేస్తున్నారు
అవునండి ఇప్పుడు టెక్నాలజీ వచి రావడం వల్ల కొంచెం నష్టం ఉంది. కొంచెం లాభం ఉంది ఇట్లాంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ మీరు అన్నది రైట్ ఎందుకంటే ఎవరెవరు మాట్లాడుకున్నట్లేదు ఎవరెవ కమ్యూనికేషన్ కూడా ఉండట్లేదు మొబైల్స్ వల్ల.
అంటే మొబైల్స్ వల్ల మ టోటల్ లాస్ అనట్లేదండి ఎంత మంచి ఉందో అంత చెడు ఉందండి.
అవును. పబ్జి గేమ్లని అద్వానీ పిల్లలన్ ఎంతమంది చనిపోవట్లేదండి.
పబ్జీ వాడడం వల్ల బ్రెయిన్ అంతా కరాబ్ అయితున్నట్టు వింటూ మన న్యూస్ లో చూస్తున్నాం కదా డైలీ.
ఆ
ఎట్లయినా మనం ఓ ఒక ఏదైనా పండగ వచ్చిందనుకోండి మనం ఒక్క కుటుంబమే కాకుండా ఒక నాలుగైదు కుటుంబాలు కలిసి ఒక లాంగ్ ట్రిప్ కి వెళ్ళడం గానీ అందరం కలిసి పండగ చేసుకుంటే ఆ పొ ఆ వైబ్ పాజిటివ్ వైబ్లాగా ఉంటుదండి మంచి హ్యాప్
ఇప్పుడు అన్ని కాద్ కుటుంబాలకు కలిసి ఉంటేనే మనకి ఏదైనా అండి సంతోషం వచ్చినా బాదొచ్చినా ఏదో అంటారు చూడండి సంతోషం వచ్చినా నలుగురుతో పంచుకుంటే పెరిగిద్ది భాదొచ్చిన నలుగుతో చెప్పుకుంటే తరిగిద్ది అన్నట్టు మనకంటూ ఒక నలుగురు ఉండాలండి ఒకళ్ళం ఒకళ్ళం ఏం చేయలేం కద దా
ఇంకోటండి ఒకప్పుడు అయితే ఐదు రోజులు పెళ్లిళ్లాగా చేసేవాళ్ళండి
ఆ
ఇప్పుడు ఏంది ఇప్పుడు కరెక్ట్గా ముహూర్తం టైంకి వచ్చేస్తున్నారు భోజనం చేసేస్తున్నారు వెళ్ళిపోతుర్రు ఒకప్పుడు ఏంది ఒకప్పుడు ఏంది మా అందరం కలిసి ఉండడము ఇప్పుడు పెళ్లి అంటే వన్ మంత్ ముందు నుంచి రావడము హాల్ హల్లీ దగ్గర నుంచి పెళ్లి కార్డు అన్ని కలిసి చేసుకునే వాళ్ళండి
ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా చూస్తున్నారండి ఇప్పుడు అంతా ఎక్కువ కష్టపడకుండా నార్మల్ ఇన్స్టెంట్ చూసుకుంటున్నారు
అవునండి ఇప్పుడు అన్ని ఆర్డర్ పైన ఇప్పుడు డెకరేషనే గాని అన్ని అంటే మీరు అన్నట్టు ఆ ఇప్పుడు సొసైటీలో అన్ని ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా అయిపోతున్నాయి కాబట్టి అప్పుడు టైం స్పెండ్ చేసినట్టు ఇప్పుడు టైం స్పెండ్ చేయ్ర ఒకళ్ళక ఒకళ్ళు
చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది అప్పటిలాగా ఇప్పుడు అప్పుడు అనుకో ఏమ అంటే మనం ఏం రిటర్న్ ఆశించకుండా అట్లా ఉండే వాళ్ళు ఇప్పుడు అండి నువ్వెంత ఇస్తావు నేను ఎంత ఇస్తాను నువ్వెంత పెడుతావ్ నేను ఎంత పెడతా అట్లనే ఉంది చ్ ఎక్కువ పోటీ పోటీగా
అవునండి ఇప్పుడు మీరన్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఒక ఫ్యామిలీలో చూసానండి ఆ మదర్ ఈవెన్ మదర్ కూడా పే పిల్లల్ని హెచ్చు తగ్గులుగా చూస్తాదండి అంటే ఒకళ్ళు ఎక్కువ ఒక్ ఓకే అండి మరి
బాయ్ బాయ్ బాయ్
బాయ్